హలో
హలో
చెపుడా
ఏజితానో
వెల్లేదు ఇప్పుడే అట్ల అట్లా అట్లా తిరిగి అట్ల అట్లా పడి అట్లా తిరిగి చప్తాను
ఆ తిన్నావా
తినలేదు ఇంకా
హ ఎప్పుడు తింటో
మళ్ళీ అవ తినిపిస్తు అని వస్తాను
వ చింద
వత్తదట
సరే నేను తింటున్న ఇప్పుడే.
అర్తం కాలే
తింటున్నా ఇప్పుడే ఎంకర చేసినా తింటున్నా తింటున్నా ఇప్పుడే.
నేను బిర్యాని
బిర్యాని నా
తినత
చికెనా హా మటనా హా
బిర్యానీ చికెన్ బిర్యానీ
ము
మటన్ బిర్యాని
మది మటన్ బిర్యానీ మాది ఎగ్ కర్రీ ఆ కుక్క మాటనే
కుక్క మటన్ బిర్యానీ కూడా తింటారా మీరు.
అది ఫుల్ ప్రోటీన్ ఫుల్ హెల్ది కదా
అంతేనా
ఆ
ఏ
ఏడు పేరు ఇయ్యాల
ఎవరు మీరే వెళ్ళినట్టున్నారు బండి వేసుకొని
పోయిన పని అయిపోయిందా
అవునండీ
అవునా మేము మూడు వెళ్ళినాం అట్లా
సంభ
అ అన్ని రెడీ పెట్టుకోవాలి కదామా పిల్లొస్తునండి మళ్ళ ఆ
అవును
ఏం చెస్తారు ఇంకా
ఏ ముంద తినడం పడుకోవడం ఇంస్టాలో రీల్స్ చూడడం అట్లా డేస్ పడు.
ఒక వెబ్ సిరీస్ చెప్ప చూస్తారా
ప్పు
బాగుంటది
అ జస్ట్ మ్యారీడ్ ఆ
ఉమ్మ్మ్
జస్ట్ మ్యారీడ్ కాదు ఇద ముస్లిం ఉండేది
నేనొకటి చెప్తా కొరియాన్ డ్రామా చూడండి బాగుంటది
అమ్మో మాకు కొరియన్ డ్రామాలు నడవ్
మొత్తం తెలుగే కావాలా
మన తెలుగే
కొరియాన్ డ్రామా నే తెలుగులో ట్రాన్స్లేేట్ చేయి వస్తది కానీ అది వన్సు చూసినాం అనుకో ఫుల్ ఎమోషనల్ అయిపోతావ్
ఎమోషనల్ కావదు ఏం ఉన్నా ఎస ఏేసుతే ఉద్దు ఎమోషనల్ ఉదు ఇప్పటికే ఎమోష అలా అయి హార్ట్ అయినా బాగా
అవును పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు
ఫీల్ అయినా
చాలా మంది బ్రేక్ చేసిరా హాట నీ
హ్మ్మ్ బ్రేక్ చేసిరు ఇగా ంటే మళ్ళా ఫోన్ చేస్తారు
అ అవసరం
అవసరం పెట్టింట మనం అవసరం పెట్టి మనం కూడా ఉంటాం
అంతే మరి వాళ్ళు మనతోనీ అవసరం అప్పుడు యూజ్ చేసుకున్నప్పుడు మనం కూడా అట్లనే మారవాలి మారాలి కదా
మొన్న మెసేజ్ చేసినాే
ఉమ్ ఎక్సా
హ్మ్మ్
ఏమిటంది
అసలు చూడన్ కూడా చూడాలా నేన్
అవునా
మెసేజ్ కాదు దుర డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టుకొని మల్ల బ్లాక్
హ
హ్మ్మ్ అట్లు ఉంటాయి
అను కంది
మొన్న స్టేటస్ చూడ్లే
ఏం పెట్టినావ్
చిిచ్చు
ఆ
సిశు
పికా
శిస్ శిసన్ పెట్టలేదే
ఆ శిశు సిస్ పెట్టింది గద స్టేటస్ బాగానే మంచిగా కొంచెం బోద్ధిగా అయినట్టుంది శిశు
ఉ
అదే చూసిన ఆ సిస్ ది ఇంకో సిస్ పెట్టిండు గా మా సిస్ బిట్టు
ఆ చెప్పినండే మా సిస్ చెప్పినండే మీకొద్దు అది అని చెప్పిండే
ఉ
అందుకే ఇగ లైట్ తీసుకొని నాకొద్దాని
పర్లేదు అయితే
ఉ
నెక్స్ట్ శ్రీరామనోనవి ప్లాన్ ఏందో
దంధి ఉంది భద్రాచలం పోయేది ఉంది
అవునా
మ లవర్ తోని పోయేదుంది
మంచిదే
ఉ రేపు రమ్మంటోంది మా లవర్ కేమీ
ఉ సిస్ ను కూడా తీసుకుపోరీ మరి దల
ఉ
మా సిస్ ను కూడా తీసుకపోరి
ఎందుకు
ఫ్రీ బసే కదా
ఏటు
భద్రాచలం
మళ్ళా మా మద్యలో అది
వేరే వేరే సెపరేట్ దర్శనాలు చెస్ కుందం చేసుకోండి మేం లాస్ట్ ఇయర ఈ టైమ్లా అక్కడినే ఉన్నాం డే మస్తుంటది అక్కడ కృష్ణ నరిగారు వేరే అసలు వైబ్
అందుకే అయన్నీ చూడాలని పోదాం అనుకుంటున్నా
ఉ అక్కడ అదేంటది ఒకటి దీపం ఉంటది అది అక్కడ వదిలి పెట్టాలి రివర్లా ఏది మొక్కుకొని అది వదిలిపెడితే అది అయితది
హ్మ్ మనక్ కావు వదిలి పెట్టిన మనకు కావు అవి
అయితయ్ అయితయ్
మా మీ కయితయ్ మాకు గావ్
ఈసారి మొక్కుకొని వదులుపెట్టి మళ్ళా శ్రీరామనవమి వరకు వెయిట్ జే
హ
అప్పుడు రిజల్ట్ని బట్టి మాట్లాడు
హూ హూ
హు
హ
ఇట్లా
ఉహు
ఆ
ట్రై చేద్దాం పరిస్థితులన్నీ అనుకూలిస్తే
ఏదైనా చేయచ్చు
పోతాం
అవును
లేపోతే క్యాన్సలైతాయి
ఆ కానీ సూపర్ ఉంటది శ్రీరామనమి అప్పుడు ఒక నిలబడి నికి కూడా ప్లేస్ ఉండదు భద్రాచలంలో అక్కడ ఎక్కన్నో కళ్యాణం అయితా ఉంటే మొత్తం ఆడ హాల్లో పడుకొని కూర్చని మొత్తం ఏమంటారు పెద్ద స్టేడియంలా ఉంటది ఆడ పైనించోని ఆ స్క్రీన్లలో చూసిరే దేవుని కళ్యాణం, డైరెక్ట్ కొంచెం కింద అడ చేసే ప్లేస్ కొంచెం టెంట్లా గనపడుతది అంతే అసలు
ఈరోజు మా మరద్దలను చూస్తుండే
ఏడా
బయటకి పోయినాని చెప్తున్నా కదా
ఆ
లడ్డు లడ్డుక అయిందంది
హ మరి ఇంకా నీలాగా ఉంటరా ఎప్పుడూ ఒకటె తీరుగా బతక వాళ్ళ కెరీయర్ మీద వాళ్ళు ఫోకస్ చెస్తారు నువ్వు కూడా నీ కెరీయర్ మీద ఫోకస్ చెయ్యి
చేద్దాం
అ
మా పొట్టిది మెసేజ్ చేయలా ఈయాల ఎందుకో
పొట్టి దానికి ఏమైందో మరి
ఆ పొట్టిది అ ఇన్స్టా పొట్టి
ఇన్స్టా పొట్టి ఆ వాట్సప్ పొట్టి గాదా అ
టీ చెప్తర్లేదు ఇన్స్టా లా
ఉ
ఆ రిక్వెస్ట్ రిక్వెస్ట్ లెక్కనే ఉంది ఇంకా
ఆహా
చెప్పొచ్చుగా కొంచం
ఇగ ఆమె కొంచెం వేరే డిఫరెంట్ క్యారేట్ ఆమె జైయనే చేయదు మర్ క్లాస్మేట్స్దే వాళ్ళ క్లాస్మేట్స్ గల్స్దే చేయదాటా
ఆహ చెప్తా నే చెపీత్త కదా
హు
నిన్ చెత్త కదా అంటున్నా
ఓకే ఆల్ ద బెస్ట్ చేపియ్ సుత్త
అర్ధం కాలే
ఓకే చేపిచ్చుకో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేపిచ్చుకో చూద్దామంటానా
బెస్మి స్పందన
హ